హయవీరన్న గ సుభద్ర గారు
ఆ చెప్పండి
సుభద్ర అంటే మీ మదర అండి
అవునండి మీర ఎవరండి
మళ్ళ దూరకు చుట్టామండి
ఎక్కడి నుంచి ఫోన్ చేస్తాంండి మీరు మరి
మేము వచ్చేసి అద అనగర ప్రపంచం నుంచి వస్తాను వేరే గ్రహాల నుంచి వస్తాను
తప్పిపో ఈ గ్రహానికి ఫోన్ చేసుకున్నాండి
అవునండి ఎవరి క అలవట్లేదు టైం పాస్ కావట్లేదుని నెంబర్ కొత వచ్చిందండి
ఆ
హ ఇంకా చెప్పండి తినరా
ఏం లేదండి
తిన్నారాండి మీరు
లేదు లేదండి
ఉ
ఏదిన్న రాని
ఆ తిన్న అరిగింది మళ్ళా చదిదినాలండి
ఆ మీకేనాండి ఏమంచి తింటారు పంటారు
మాది గ్రైండర్ అండి మిక్సీ మాది కడుపులో గ్రైండర్ ఉన్నది ఎప్పటికి తింటూనే ఉంట ఉంటా తెచ్చిపెట రోజులు ఉన్నాం కారు కదా అండి
తెచ్చి పెట్టేటళ్ళు ఎవరండిళ్ళె తనులు
చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా అండి మాళ్ళ ఏద వచ్చి పెెడతారు ఇంక వావళతారు ఇ
ఆ
మమ్మల్ని ఏమన్నా అడగాలనుకుంటున్నారా
మేమేం అడగలిము అండి
చెప్పండి మా మా తరపున ఏదన్నా హెల్ప్ కావాలన్నా లేపోతా ఏమైనా అడగానుకుంటున్నార
ఏం ఎలుపు లేదండి కాసేపు పండుకోవడానికి మిరు టైం అయితే పండుకోవచ్చాల న్న చూతానండి
కొద్దిసేపుండి అట్ట టైం పాస్ మాట్లాడుదంటేనేద ఫ్రీ అయ్యేది ఎప్పటికిీ లోందిగా పడుకోవడం అది ని నిద్ర శాశ్వతమైన నిద్ర వేరే ఉందండి మనకు
ఆ నిద్రపోవిన్న కూడా మంచిగా ఉంటాయి అండి అట్లా పోయిన నిద్రపోయినా ఏం కాదు
నైట్ నిద్ర పోతురుగా నై నైట్ అయితే పనికి పోరుగా
ఏమండి నిన్న కొద్దిగా ప్రయాణం చేసొచ్చుకునేందుకు బాగా ఇబ్బంది అవుతంది రోహ ప్రయాణం చెత్తనా కానీ ఏం పని కాక మా ఇంట్లో నోళ్ళలు తిడ్తన్లు
అయితడండి అది ఒక టైం ఇప్పుడు మీకు బ్యాట నడుతాను కాబట్టి ఏంకాదు ప్రజెంట్ మీరు కొంచెంపత ఉండి చేసుకుంట ఎం కాదు మరిీ చిన్నదంట దానికి అరతే గొడవలు అతాయి ఒప్పుకుతండి చూడండి దేవుడు అంటే గాడలు పుడు ఉంటాది కదా మనుషుల సహాయం చేయకపోయినా దేవుడు జుత్త ఉంటడు
ఉ
అట్లా ఆ ద్వారానే వెళ్లిిస్తుంది కదా
ఉ
అట్లా
మీరు ఎం చేతరండీ
నేను ప్రజెంట్ ఎయిర్ ఫోర్స్ అండి తిరుగుతూనే ఉంటాం ఇంట్లా పిల్లలతోొంద రుత బట్ హస్బెండ్తో నిరుగుత ఇం మాది ఏమి ఉండదని ప్రపంచం తిరగడం ఇంత వండుకొని తిినడం మనది తగేదగదు ఇవే
మీరేమంచిగున్నారు గా అండి
మా జాబ్ చెత్త బాగుం గాని వేకెన్సీ లేదండి వేకెన్సీ ఉన్నప్పుడు కాల్ చేస్తా అ ఇంకా ఏం చేస్తున్నావ్? ఏం కర్రీ? ఏం తిన్నావ్?
ఏదో తినాలి కాబట్టి తిన్నామండి. అన్నం ఉంది ఇంత కూరేసుకొని తిన్నామ్.
అంతేనా తినాలి కాబట్టి తిన్నార? ఆకలైతందని తిన్నార?
తినాలి కాబట్టి తిన్నామండి. ఆకలయితందని తింటే, పొద్దున్నదాక ఉండలేం కదా, పొద్దుగాళ్ తింటేనే కదా పొద్దున్న దాక ఉండేది.
అవునా
మ్
మ్ హు ఎట్లుంటదండి మీ వీదిలో సందడి ఉంటదా? లేకపోతే, ఎప్పుడు బోరింగ్ ఉంటదా?
ఇంకొకల్ని అడిగే రకం కాదు. మా వాళ్ళ అన్ ఉహు మాకెళ్ళ ఉన్నోళ్లండి.
అవునా, అంటే ఎవరి గురించి ఎవరు పట్టించుకోరు.
మ్ హు పట్టించుకోరు. ఏదన్న అయితే కథం. ఏదైనా అయితే మాత్రం ముచ్చట్లు బా తెలుత్తయండి.
మ్ చాటింపు
దానికి ఎన్ని పేర్లైనా పెట్టుకోండి. మ్
ఇంకా నీకేమైనా స్టోరీస్ వచ్చా అండి? కథలు?
ఏం రావండి.
ఏం రావ?
ఏం రావు.
మ్ ఏమన స్టోరీ అయితే చెప్తార అని. మాకు టైం పాస్ ఏం కావట్లేదు. మా గ్రహంలో అన్ త వింత వింత జంతువులు ఉన్నాయి. వాటితోటి బోరింగ్ వత్తాంది అందుకని,
ఏమున్నదండి మా ఆవిడ ఈ మధ్యలో కొత్ త్త సామెత చెప్పిందండి. ఒకటి చెప్పాల్నా అండి?
ఆ చెప్పండి.
మాకు ఎప్పుడో అప్పుడు కొత్త కొత్త మాటలు వత్తన్నాయి ఈ మధ్యల
ఏంటిదొ, మాతోనా షేర్ చేసుకో
అమ్ము కొంగల పల్లికి పొయ్యి కొంగ అంటే కో కొంగ పియ్యి తెచ్చుకున్నారని ఈ మధ్యలో అన్నదండి.
ఎందుకట్ల అన్నది?
ఆమెకు ఎందుకో సామెత చెప్పడానికి రాలేదు.
అంటే ఏ సందర్భంలో అన్నది అట్ల
ఇగ ఆమెకేదో అనబుద్ధి అయిందండి. కాకపోతే అది బరాబర్ అనలేకపోయింది.
ఆహ
మ్
అసలు సామెత ఏందండి అది?
అసలు ఇదిట్ల అనాల్సింది ఇంకో తీరుగ అంటే ఎట్లుంటాదండి?
అదే ఎట్లనాలండి అది?
ఇప్పుడంటే మంచిగుండదండి. అదెందుకండి?
చెప్పండి. చెప్తేనే కదా మాక్కూడా తెలిసేది.
అదంత మా మంచి మాటే కాదు కదా, అని అంటాన
మ్
మ్
నేను ఒక స్టోరీ చెప్త వింటరా అండి? స్టోరి చెప్తా ఇంటరా?
నా చెప్పన్
అనగనగా ఒక గ్రామం. ఒక గ్రామంలో ఒక గోళ్ళవాడు ఉండేవాడు. గోళ్ళవానికి మంద అంటే ఆవులు చానా ఉండేవి. అవి రోజుగా ఆయన పనేంటంటే రోజు అడివికి తీసుకపోయి
ఆ
వాటిని మేపుకు రావడం. వాటికి నీళ్ళు పెట్టడం. పాలు పితకడం అదే పని ఆయనకు
మ్.
అయితే ఒక రోజు ఒక ఆవు ఈయ ఆ రోజు ఆవులను తీసుకపోయి అక్కడే పాలు పిండి ఓ చెట్టు కింద సేద తీర్చుకుంటా పడుకుంటడు.
మ్.
పడుకుంటే ఇంక ఒక ఆవుకు పాపం అది ప్రెగ్నెంట్ టైమ్ కాబట్టి కొంచెం అవస్థ పడతాంటది. ఇబ్బ ంది చూల్లేక ఆ తో ఆయన యజమాని అవులల్ల్ని ఇంటి ఇంటికి తోల్కోన్పోతడు తొల్కొని పోయినంక కూడా అదిగ చానా నొప్పుల తోటి అటు ఇటు సతమతమయితాంటే నువు దేవున్ని ప్రార్థిస్తే దేవుడు మంచి లేగనిస్తడు. ఆ లేగ తోని వాళ్ళు సంతోషంగుంటరు. అట్ల కొద్ది రోజులు జరుగుతున్న నడుస్తా ఉంటే ఇగ రోజు ఆవులను తీసుకోవడం తోలకరావడం మేపడం. ఇంటికాడ కట్టేయడం అట్ల చిన్నపిల్ల వాళ్ళ మదర్ తోనే బాండింగ్ ఏర్పడి మంచి గా ఎంజయ్ చేసేదన్నట్టు. అట్ల ఒక రోజూ మ్ ఎట్లనే ఆయన మళ్ళీ అడవికి తోలుకోనిపొయ్యి మేపుదామని ఓ చెట్టు కింద పడుకుంటే ఈ ఆవులన్నీ ఇట్లా గడ్డి మేస్తాంటే ఒక్కసారి గుట్ట కొండనుంచి
మ్.
లు ఉంటాయి కదా పులులు ఇలా అది గర్జించుకుంటు ఒక్కసారి ఉరికొచ్చేసరికి ఆవులన్నీ బెదిరిపోయి ఎక్కడికక్కడ చెల్ల లాచదురుగా ఉరుకుతా ఉంటాయ్.
ఆ
ఈ పిల్ల తల్లి ఆవు ఏం చెత్తదంటే అది ఎక్కువ ఆయస ఉరకలేదు కదా అది కొంచెం దూరంలో పోయ్యి ఒక చెట్టుకాడ ఆగుతది. ఆయసమైతాంటే
ఆ
ఈ తోటమాలి ఈ యజమానేమో ఇంగ భయంతోటి దాక్కుంటడు. అయితే ఈ ఆవు ఆ ఒక చెట్టుకాడ దాసుకుంటే ఆ పులి ఆ గాట్ ఆవులకెల్ లురికేదల్ల ఇక్కడ ఆగి ఉన్నది కద అని దీనెనక పడతది. ఈ ఆవెనకబడితే ఆవు ఇట్లా త్ పరిగెత్తుకుంటుపోయ్యి మళ్ళా గుట్ట మీద్ దికి చేర్తది.
ఆ
చేర్నాంక ఆవు ఏ ఏడుస్తా ఉంటది నాకు చిన్న పాప ఉన్నది. నేను పాలేచ్చి వస్తా నన్ను చంపకండి అని ఇట్లా వేడుకుంటాంటుందిగ
మ్. మ్.
అప్పుడు టైగరూ నువ్వు రావు నాకు తెలుసు నువ్వు బోతే మళ్ళీ రావు నా ఉమ్ నాకిప్పుడే ఆహారం అయిపోనువ్ నిన్ను చంపేత్తా, నిన్ను దింటా, నీ రక్తం తాగుతా అని ఇట్ల బెదిరిత్తామ్టది. ఆఉయ్య కింద పడుకొని కాళ్ళు సా సాష్టాంగమంటరు గదా, కాల్లిట్ల ముందుకు బెట్టి నీక్ దండం పెడతా నా చిన్న పాపకు పాలిచ్చోత్త పొద్గాల కొన్నే తాగింది ఉమ్ దానికిచ్చేసి మళ్ళీ మళ్ళీ మాట తప్పకుండోచ్చి నీకు నీ ముందు నిలబడతా అంటే, సరే ఇది ఏం జెత్తదా అని అవి ఆ పులి సరే పో మీ ఇంటికి పోయిరాపో అంటది
హా
ఇంగా ఆవును జూడంగనే లేగ ఉరుకోచ్చి ఇట్లా హాగ్ చేసుకున్నట్లు జేసుకొని పాలు తాగుతది తాగినంక ఆవు ఏడ్చుకుంటా తల్లీ నువ్ జాగ్రత్త మంచిగుండు ఎవరితోని గొడవకు పోకు, ఎవరితోని దెబ్బలు పడకు మంచిగుండు నేను ఉమ్ ఎళ్ళిపోతానా అని ఏడుస్తా ఉంటది
అ హాహ్
లేగ చిన్న పాప గదా ఏం అర్థమయితది? ఇగ వేరే ఆవులకు చెప్పి ఆ చిన్న బ ఆవును అప్ప జెప్పి పోతది చిన్నదూడను అప్ప జెప్పి మళ్ళా పోయి కొన్ని పాలు దాగినంక ఏడ్చుకుంట ఏడ్చుకుంట మళ్ళ గుట్కు కొండమీదికి పోతది కొండమీదికి పోయ్యి ఇగో నేను మళ్ళీ ఒచ్చినా నన్ను ఆహారం జేసుకొని తిను రక్తం తాగు అని తలకాయ వంచుతది
అ హా
వంచంగనే బా ఆవులో గూడ ఎంత నీతిగల్లావు ఇంత మాట తప్పనావు ఉన్నది, నేనే తప్పుగా ఈమని అర్థం జేసుకున్నా ఒక చిన్న పిల్ల తల్లిని గూడ నేను జూడకుంటా చంపేత్తాని బెదిరించిన
ఆహా
నాది తప్పయింది నన్ను క్షేమించని ఈ ఇగ టైగర్ కు విరక్తి పుట్టి కొ కొండమించి అదే దూక్కుతదిగ, ఇంక ఇది చచ్చిపోతది. ఆదేమో ఇంగ మళ్ళీగ సంతోషమేట్టుంటది బతికినందుకు ఆవు స్పీడ్ స్పీడ్గా మళ్ళా ఆ గోశాలకు బొయ్యి మళ్ళ వాళ్ళ బిడ్డను హగ్ జేసుకొని సంతోషంగుంటరు అప్పుడ యజమాని దేవున్ని ప్రార్థిస్తా ఉంటడు దేవుడా ఈ అవునూ రక్షించినందుకు వందనాలని ఇంగ సంతోషంగ ఉంటరు వాళ్ళు. ఈ కథ ఇక్కడతో సమాప్తమయింది ధన్యవాదములు.
అవున ఓకే అండి.